హలో ఏం లేదండి
ఎందుకు ఏం పనిపాట్ పనిలేేదా
అసైన్మెంట్ రాస్తున్నా అసైన్మెంట్ రాస్తున్నా మీరు
మేము ఏ ఇప్పుడే పాట్ టి ఉంటే ఎళ్ళొచ్చా
అవునా ఏం పాటి
వీకెండ్ కదా ఆఫీస్ లో పార్టీ పెట్టారు
అవునా
ఉమ్మ్
ఏ ఆఫీస్ లో వర్క్ చేస్తారు
నేనా ఇన్ఫోసిస్
ఓ నైస్ తిన్నారా ఏం లేదండి స్టడియింగ్
అవును
హ్మ్ ఏ స
ఇంకేంటి
చెప్పాలి మీరు తిన్నా మీరు ఏం కర్రీ
కాకరకాయ మీది
మాది టమాటో రసం
అవునా హాస్టలా మీరు
అవును మీరు అవున
హ
సరినా అ డిన్నర్ అయిందా మరి
ఆ అయిందండి మీదయింద
అయిపోయిందప్పుడే
హ ఉ
ఏం చెప్పాలి మీరు ఎం మూవీ
మీ కాలేజ్లా
ఉంటాయి బట్ నీన ఎలా ఉ ష ఏం యా యా
బానే ఫోన్ మాట్లాడు
చవు అంట ఏ పో
మేము వెళ్తామండి బానే
అవునా కోరి సార్ ఇంకా చెప్పాలి హలో హ్మ్ చెప్ పండి
మూవి ఏమన్న చూస్తన్నారా
ఏ వచ్చ లేదు ఎనుకో
ఉన్నాయి
ఆహా లేదు లేదు
హలో
హలో
హలో
ఖుషి పం ఎత్తుకుర చెప్పు చెప్పు
పక్కన డిస్టబెన్స్ బాగా వస్తోంది ఏం చేస్తాన్నారు
ఏం లేదు వాళ్ళు ఫోన్ చూస్తున్నారు
ఎందుకో ఆల్లక్ కాలేజ్ వర్క్ లేదా
ఆ అంతే ఇంకా నేను అక్క వాళ్ళ రూమ్ లో ఉన్నా
ఆహా మీ రూమ్ ఏమైంది
ఏం లేదు పొద్దనుంచి అల్లనే కదా ఉండేది ఇగ కొంచెం మిక్స్ అయిపోదాం అని
హ్మ్ హు ఎందులో రాస్తన్నారు ఎస్ హెల్మెట్ బేపరానా వర్స
పేపర్ మీరు
పేపర్
అంతే మరి ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అంతా
పండుకున్నారు
అవున తెల్వదండి డిపెన్స్
మ్మ్
మీరు
మేము అంత తీగా వార్కయిపోయినాక
అవునా ఎటాక అయిపోతుంది వర్క్
ఇంకొంచెం ఒక త్రీ పేపర్స్ ఉంది రాసి సది రాస్తే పం కుం
అ
ఉహ
ఒక్కటే నా సమెట్ ఇంకేమైనా ఉన్నాయా ఎన్ని పేపర్
ఎయిట్ ఫోర్
ఫోర్ పేపర్స్ ఎయిట్ పజసా
ఆహ
మీరి ఇంకా మొత్తం అయిపోలేదా
అవలే
అవున
హ
మీ ఫ్రెండ్స్ ఏం చెతాండ
పండుకున్నారు రేపు కాలేజీకిి తొందరగా వెళ్ళాలంట
అవునా
అ
నువ్వు ఫోన్ మాట్లాడదంటే ఇష్టం అయితలేదా వాళ్ళకి
లేదు సోయుంటదా
అట్ల ఎవడు ఉంటారా మనుషులు అవునా గ్రేట్ కొంతమందిటయితే కొ చిన్న సౌండ్ వచ్చినా లేస్తారు కదా
పంటలు వాళ్లే
బాగానే
ఉ
ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఏము ఉంది ఏ రాసుడు తినుడు ఫోన్ చేసుడు పండుడు
పండుకున్నారా హ్మ్
మీరు ఎంత అయిపోయింది మీ అసైన్మెంట్
ఇప్పుడే స్టార్ట్ చేసినా ఒక పేజీ
మ్మ్
అయిపోద్ది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లా ఎంతుంది ఇంకా మిది
మాది ఇంకా టూ పేపర్స్
అవునా
మ్మ్
మ్మ్ ఇంకా మరి ఎట్లుంది మీ వర్క్
ఏముంది అయిపోద్ బానే
అవునా
ఉ
హూ
రేపు కాలేజీకి ఏ టైం కి వెళ్తారండి మీరు
నైన్ థర్టీ అండి
అవునా
మీరు అంటే ఆఫీస్ కి
మేము నైన్ నైన్ట్ అంటే ఫ్ స్ంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం కీ ఒక రోజు సెవెన్ కెళ్ల్ వెళ్ళాలి ఇంకోరోజు టూకల్లా వెళ్ళాలి ఒక రోజు సెవెన్ కెళ్ళ వెళ్ళాలి సెవెన్ లోపు ఇంకోసారి టూకి తర్వాత నైట్ షిఫ్ట్స్ ఉంటాయి
అవునా
మ్మ్
ఇబ్బంది అయితే మీకు
టైమ్ బాగానే రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుందండి
ఆ
రెస్ట్ తీసుకోడానికి టైం ఉంటది
అవున
హ్మ్
తిన్నార మరి
ఆ తిన్నా మీరు తిన్నారా
ఆ
తిన్నామండి తిన్నాం
మీ ఫోన్ ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారు.
చెవు దగ్గరే ఉందండి
అ
ఆ ఎంతమంది మీ రూమ్ లో
మేము సిక్స్ మెంబర్స్
అవునా
మీ రూమ్ లో
మేము త్రీ మెంబర్స్ అండి
అవునా చాలా అదృష్టవంతులు ఎంత తక్కువ మంది ఉంటే అంత బాగుంటది తెలుసా.
అవును మాకు కూడా అర్థమయింది మొన్న మొన్నట్లనే
ఆ
హ
అ మీకు కూడా అర్థమైందా మొన్నట్లనే
ఆ ఈ మధ్య అర్థమయింది ఎక్కువ ఎవరితోటి కలిసి ఉండొద్దని.
అవునా మీకు కూడా తెలుసు కోవచ్చు నేను కూడా అంతే మొన్న కొంత నుంచిే అర్థమయితున్నాయి.
అవునా
అ